హ్మ్ ఎక్కువ కదా
అంటే
ఆత్రం ఎక్కువ కదా
వెంటనే అయిపోవాలిమైనా అయితే నువ్వు నన్ను బ్లాగ్ చేసేవ
నేను ఎందు బ్లాక్ చేస్తాను
మరి ఎందుకు అంట వస్తున్నది
తేలిట్లేదే చూద్దాంలే వాళ్ళకి ఇస్తానా సేన
ఏంది ఏం కలిపెడుతున్నావా సౌండ్ వస్ దా
ఏం లేదు లే
చీర చూసుకుంటున్నా
ఆ చీర చూసుకుంటున్నా
నువ్ మీషోలో పెట్టావ అనుకోలేదు నేను ఇది
దేంట్లో పెట్టా అనుకోం
బాగుందా అని అడిగేవ అనుకున్నా ఆర్డర్ పెట్టింది నాకు తెలీదు
ఆర్డర్ పెట్టిందే చూపించా నేను నీకు
ఆల్రెడీ పెట్టేసి చూపించా
నువ్ నాకేం చెప్పట్లేదు అన్నీ అంటున్నవ్
నాలుగు వందలు అంటే ఓకే
హ్మ్మ్
ఆ బ్లౌజే దరిద్రంగా ఉంది
హ్మ్మ్
అది ప్యూ అదెందే పూర్ క్వాలిటీ రా సిల్క్
ఉమ్మ్
దాంతోా మీ పాపకు డ్రస్ కుట్టిచ్చు ఏదో ఒకటి ఏదో ఒక డిజైన్ దాంట్లో ఏదో ఒక స్టోన్స్ అంటుచేయి
ఉమ్మ్
మరి మరి జాకెట్ రా జాకెట్కి బాగోదు అది
జాకెట్ బంజిగా గుట్టించుకుంటే సార్ పదులే
జాకెట్
మంచిగా కొట్టించుకుంటే సరే
ఆ జాకెట్ కుట్టిస్తావు్ నువ్వా
ఆ ఆ క్లాత్ ఆ కలర్ తీసుకొని
హ్మ్మ్ లేకపోతే సిల్వర్ అయినా వేసుకో బానే ఉంటుంది
ఏదో ఒకటి తీసుకున్నా
అబ్బా ఆమె ఎప్పుడు రేపు పండకి బట్టలే లేవే కొత్తవి వేసుకోవడానికి
గుడికి వెళ్తులా మనమూ ఆఫ్ సారీ వేసుకొని పోదామా
కెల్తం వెళ్తే
మళ్ళీ మీకు అది ఉంది కదా
ఏది ఉంది నాకు ఏ గుడికి వెళ్ళాలా
హే గుడి కైన ఎల్ల
రేపు నేను ఏళ్ళచ్చ ఫిఫ్త్ డే ఏం గాదు కదా
ఏయా మంటే ఇంకా అవుతుందా
నాకు పోవాలనే ఉంది
నీకు అవుతుందా
నాకు అవట్లే అంటే అంటే నిన్నయింది ఈ రోజు అవదనుకుంటా ఏమో పెట్టుకున్న ప్యాడ్ చూడాలి
సర్లే మేము ఉదయం ఉదయం వెళ్దాము ఉదయం వెళ్దాము అనింది కొట్టు పల్లి ఉంది కదా మనం చెప్పినా
పొట్టు పిల్ల వెళ్ళిపోయింది కదా ఆమె
ఆ పోటీ కాదు నిన్న మన దగ్గరకి వచ్చి ఫోన్లు తీసుకుపోయింది ఆబట్టి గుడికి వెళ్దాం ఏ గుడికియితే మంచిది ఉగాదికి అనింది మాములుగా ఏ గుడయితే ఉంది అమ్మవారికి పోదాం అనిందా వినాయక స్వామి వినాయక స్వామి అయితే మేలు కదా ఆయనే కదా ఫస్ టూ అన్ని గుడ్లుకి వెళ్దాంలే కుదురితే అని చెప్తా.
ఆ ఎల్తం ఇగ నేను బడుకోబల్లె
అది సవ దగ్గరికే వెళ్లేది
అరే ఏ గుడికెళ్లనా వినాయక
కాని శివయ్య దెగ్గ లేడు
ఎందుకు ఉండడు శివయ్య దగ్గర
ఇక్కడ్లేదే
సపరేట్గా లేకపోవచ్చు కానీ అట్లీస్ట్ విగ్రహంమయినా ఉంటుంది వినాయకుడిది
సర్లే శివయ దగ్గరకి వెళ్ళము శివయ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారు ఉంది మనం వెళ్ళే స్ట్రీట్
ఒరే ఎక్కువ దూరం నడవాలా?
త
చాలా దూరమా
రైల్ గేట్ తర్వా
చంపేస్తరు నన్ను నేను నడవలేనమ్మ మీర్ రే పోండి కావాలంటే నా వల్ల కాదు నాకు అసలు ఓపికే ఉండట్లా రెండు రోజుల నుంచి.
రేయ్ రేపే కదా వే
అంత దూరం నేను ఏడ నడుత్తానే, అంత దూరం నడిచెళ్ళి నడిచొచ్చి, ఆడ గుళ్ళొ మళ్ళీ ఎంతమంది ఉంటారు రేపు ఉగాది కాబట్టి ఇంక నేను ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లెయ్యాలి ఎప్పుడు ఆఫీజ్ పోవాలి.
ఇప్పుడూ నువు రాగానేే ఏళ్ళిపోదం.
చూద్దం
అబ్బో
నేన్ నేను రాగానే ఎళ్ళిపోతే ఓళ్ళు రారు కదా అక్కడ
చూస్త్రు
ఆ ఓళ్ళు మళ్ళీ స్నానం చేసి ఓళు రెడీ అయ్యేసరికి ఆరైపోదా?
ఉంది ఆర్కే ఓపెన్ చేస్తర
ఏవోనే అప్పుడు సంగతి.
మ్మ్ సర్లే.
ఉంటే బాగుండేది.
దగ్గర కంటే అదే మొన్న మనం అదే చెప్పేదేందె ఉంటది ఒకటిన్నర అంతే!
ఒకటి ఉన్నారా
హ
అంటావు రెండున్నర ఉంటుంది రెండున్నర మూడు
అలాగే ఇప్పుడు కే ఎల్ ఎమ్ ఉంది కదా ఇక్కడి నించా
ఆ
దానికన్నా అంతే దానికన్నా కొంచెం తక్కువ ఉంటంది అంతే.
అంత దూరం అయితే పర్లేదు.
ఇంకెంత దూ అనుకున్నావు
ఈ డీ మార్ట్ దాకా నడిపిచ్చావు కదా అంత దూరం ఉంటది.
లేదు లేదు అంత లేదు లే. నువ్వు నువ్వెప్పుడు రైల్ గేట్ సైడ్ నించి
రాలా రాలా మా ఆయన చెప్పాడు. రాయల్ గేట్ సైడ్ ఉండేదాన్ని, ఉండేవాడిని నేను అని
ఆహా
నేను ఎప్పుడు రాలే అటు సైడ్
రైల్ గేట్ దాటిన తర్వాత ఇంకొంచం ముందుకు వెళ్ళి, రైట్ తీసుకోవాలి
ఆ వచ్చానానుకుంటా నేను రైల్ గేట్ ఓవర్లోనో ర్యాడోలోనో యా ఇ ఎప్పుడో ఏడకి వెళ్ళేటప్పుడు గుర్తులేదు, ఆ రైల్ గేట్ అదేనా కాదా నాకు తెలీదు
అదే ఈడ ఉండేది ఒకటేలే
ఈ రైల్కి ఎక్కి ఎమో మరి తెలిదు
అ
నాకు నా ముక్కు వాచినట్టు అనిపిస్తుంది ఆకతి చాలా నొప్పి పుడుతుంది
ముక్క ముక్కన్న వాసుద్ది
టచ్చేస్ట్ నొప్పి పుడుతుంది అప్పు తో ఏమ్ మాట్లాడినా సాగిపోతుంది నాకు
ఏమి
కార్లో కూర్చుంది నా ఈ రోజు ఆరు కేసులు ఎందుకు అయ్యాయో తెలుసా అనండి నువ్ రోజు ఆరు జాస్తి కొత్తావు కదా ఈ రోజు ఎమ్ కొత్తంది కొత్తంది కొత్తగా ఉంది, రోజు చేస్త అవు కదా అలాగే చేసే ఈ రోజు కూడా అన్న అందులో తప్పు ఉందా?
ఆహ్
దాన్ని పట్టుకొని ఏ మాట్లానను నువ్వు అట్ల మాట్లాడతావు నేను నిన్న చే చేసానా అనింది నువ్వు నిన్నొక్కటే చేయలేదు రోజు చేస్తావు కదా ఆరు పక్క రోజు కూడా ఎత్తి పెడతావు కదా అన్న ఆహ్ అది అనలేదు లే రోజు చేస్తా కదా ఆరు నిన్న ఒకటి మిస్ అయింది. రోజు చేసేదే కదా మళ్ళీ ఈరోజు ఎలా ఏ్య ఈరోజు అసలు నాకు ఎందుకు వే్యో తెలుసా అంటే నాకు కొత్తగా ఉంది రోజు చేస్తావు అలాగే చేసావు ఈరోజు కొత్త ఏమి ఉంది అన్న అందులోయ దీర్ఘాలు తీస్తుంది తల్ల అమ్మ తల్లని తన జాలలు గమ్ముగు మళ్ళీ అంటుందా ఎక్స్టెండ్ చేసినా నేను కా ఆ ఉండనంటే ఉండను అంట ఆ సరే నేను చూస్తా రేపు కాల్ వచ్చిన తర్వాత ఇదే చెప్పు అని చెప్పా
ఉహ్
చెయన్ నేను ఉండను మా ఎందుకంటే ఇక్కడ ఇంకో నెల ఉంచితే ఆరు నెల్లు అయిపోతుంది మా లే ఆహ్ చెయ్యర్ నువ్వు
ఉహ్
సరే ఈ మాట మీద ఉండు అని చెప్పాను కాదే నిన్న నాద్ పది పదున్నర పదకొండు కూడా అవుతుంది. పదున్నరే అనుకో పదో పదున్న అప్పటికి నాది ఒక కేసు కూడా అవ్వలేదు తినడానికి పిలుస్తుంది ఇలా లేదు నువ్్వవు వెళ్ళు మీరు వెళ్ళండి నేను రాను నాదిొక్కటి కూడా అవ్వలేదు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అడగరా అప్పటికి మీరేమో రెండు మూడు క్లోజ్ చేసుకున్నారు నాదిక్కటి కూడా అవ్వలేదు అసలు అవ్వట్లేదు ఎందుకో నిన్న తనాను కూడా అనికిపి ఇట్ల బీనము అంతే మా సొ గొప్ప వయసులో ఏమో అందరిని అడుగుతుంది ఏంది గబాగా చేయండి కౌంట్ పెంచండి మళ్ళీ ఏమంటుంది క్వాలిటీతో క్వాలిటీ ఉంచండి తక్కువ చేసినా పర్లేదు అంటుది మళ్ళీ ఆర్డ చేయాలంటది
హ
నాకు ఎందుకు లేవు అందరిది ఒకటి రెం అయినా ఏ మా మా దాంట్లో మా టీంలో నా దగ్గర జీరోలోనేంది నిన్న
హుమ్ సింగిల్ పెరేసా
అదే ఫస్ట్ కేర్ ఏదో మీటింగ్ జరిగింది అద ఒక నలభై నిమిషాలు ఉన్నిందా తర్వాత కేర్ ఫస్ట్ చేద్దామ అయిపోతుంది అని చెప్పి మీటింగ్ అయిన వెంటనే చేశా టూ అవర్స్ అయింది కనెక్టే అవ్వట్లా ఇది కనెక్ట్ అవ్వట్లేదు సర్లే ఇంకో హమ్ జువల్ పైరు ఉంది మెడికేరింగ్ మెడికెడు సర్లే ఇదిలేట్ కట్ అవుతుంది మళ్ళీ రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కట్ చేసేసా నాకు ఓపిక లేదు అప్పటికే టైం వేస్ట్ అయిపోయింది అక్కడికే రెండున్నర గంటల మూడు గంటలు అయిపోయింది కదా
ఆ
ఇంకా కట్ చేసేసి మెడికే మెడి కి చేద్దాము మెడికేర్ క చేయలే ఫస్ట్ మెడికేర్ కి డేట్ ఇచ్చారు అందుకని మెడికేడ్ కి చేసా ఫస్ట్ చేస్తే అదేమో అసలా మెంబర్ మెంబర్ మెంబర్ ఐడి ఎంటర్ చేస్తుంటే దానికి అర్థం కావట్లేదు ఏమో ఎంటర్ చేయండి ఎంటర్ చేయండి అ ఎంటర్ చేసినా కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేయండి అంటుంది ఎన్నిసార్లు చేసినా అదే చెప్తుంది ఇంకా నాకు విసుగు వచ్చేసి వేరే వాళ్ళకిచేసా అదొకటి కేర్ ఫస్ట్ గు వేరే వాళ్ళ కేసేసా ఇంకొకటి రిక్వెస్ట్ చేయకుండానే వచ్చేస్
అవునులే చెప్పావ్
మూడు వచ్చాయి అందులో రెండు యూఎంఆర్ ఉన్నాయి ఒకటి ఎంఎంఓ ఇంకోటి బేసిక్ సర్లే అని చెప్పి కాల్ చేసా యూఎంఆర్కి యూఎంఆర్కి నార్మల్గా మనం చేసే నెంబర్కే చేస్తే వాడేమో మేము ఇవ్వము మేము ప్రొవైడర్ లైన్కి కనెక్ట్ చేస్తాము అని చెప్పి వేరే నెంబర్ కనెక్ట్ చేశాడు అట్లా అట్లా ఒక వన్ అవర్ ట్రాన్స్ఫర్లో ఉంచుతూ కనెక్ట్ చేస్తే లాస్ట్కు ఒకటి ఇచ్చాడు ఒక ఒక డీటెయిల్స్ ఇచ్చాడు ఆ డీటెయిల్స్ కూడా నాకు తిక్కతిక్క కొన్ని సరిగ్గా తీసుకోవాల తిక్కక తెక్కగా ఇచ్చాడు సరే ఇంకో నెంబర్ ఉంది నాది ఇవ్వరా అంటే అది చెక్ చేసి ఇది మేం హ్యాండిల్ చేయట్లేదు వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పాడు అది కూడా మళ్ళీ తిప్పి తిప్పాడు ఇంకా నాకు విసుగు కొట్టేసి నేనే కాల్ కట్ చేసేసా
హుమ్
చేసేసి ఇంక ట్టకాదులే అని చెప్ప అది వేరే వాడి కేసేశా నేన్ డీటెల్ ఒక్క ముక్క తీస్
సరే అయితే ఉండు మళ్ళీ జాస్తా